చెప్పండి
హలో
ఆ చేపండి వినపడుతుంది మీకు చెప్పండి
చేపవ
ఆ చెప్పండి మీరు చెప్పాల ఏం చేస్తున్నారు ఆ వినపడుతుందా లేదా
హలో
ఆ చెప్పండి పొద్దున్న ఏం తిన్నారు మీరు
ఆ
పొద్దున్న ఏం తిన్నారు
పలావు
పలావు ఓకే పలావ్ చేసేకి వస్తుందా మీకి ఎట్లా చేసినారు ఏమి మీరే చేసింది ఎవరు ఆ
నువ్వు చెప్పు ఈడే ఈడే హలో
ఆ
చెప్పు
పలావ్ తిని మీకు తెలీయదా
ఫోన్ చేసినారు వేరే చెప్తాను అంటే
అదే అదే ప్చ్ ఇప్పుడు పలావు చేయాలంటే మనకి ఏం కావాల ఇప్పుడు ఆ ఎంతమందికని చూసుకొని బియ్యం అనేది వేస్సాం నార్మల్గా.
ఉమ్ సరే చెతాను నేను
మళ్ళీ అన్ని అన్సదు ఓ ఉల్లిపాయల్లో అవి క్యారె అదే అండి పులావుకి కావాల్సింది క్యారెట్, ఉల్లిపాయలు, బఠానీ, బీన్సు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, లేక ఆయిల్లో నూనె మళ్ళీ చెక్క లవంగాలు ఇవన్నీ కావాల్సి వస్తాయి
మ్
మళ్ళీ ఏం చెయ్యాలంటే ఇప్పుడు భీమ్ మనం తీసుకుొనే దాన్ని బట్టి ఉంటుంది
మేం చేసిద్దాము
ఆహా లేదు చెప్పండి అంటే నాతో చెప్పు అంటిరి ఆ
నార్మల్గా ఫస్ట్ వెజిటబుల్స్ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాల కేేబీ బీన్స్ క్యారెట్ ట్ట ఆనీ అన్న మ్ అది గడ్డె కోసం వస్తుంది ఇక్కడ కర్ణటక కలిసి స్థూ మాసా తూర్కు లేదు
ఓకే ఓకే ఆ ఆ
మ్ నెక్స్ట్ ఇది ఆ ఏమంటారు రెడ్ కలర్ లో ఉంటుంది ఏమంట్రూ దాన్ని
తెలేదు బిట్రూట్ ఆ
ఆ బీట్రూట్ బీట్ ఇప్పుడు ఎట్లా బీట్రూట్ వేస్తారా మన్ తినే కంపెనీలో కూడా బీట్రూట్ వేస్తాండ్రీ పలావునికి అవన్నీ చిన్న కట్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ అల్లము అది క్లీన్ చేసుకొని కట్ చేస్త్ సవర్ల
హ్మ్
కొత్తిమీర పుదీనా క్లీన్ చేసుకొని మిక్సీకి వేసుకునేకి పెట్కోవాల ఆ దాంట్లోక్ ఈ ఆయిలీను పలావ్ సామాన్ అంత ఎ కొనీ ఆ ముందే పెట్టుకోవల్ల
ఉ
హలో
చెప్పండి
ఆ ఇంకంత క్లీన్ చేసుకోండి వాటర్లో ఏసుకుంటుంది కదా అ అది ఒక పక్కన పెట్టుకోని బియ్యం కడిగి పెట్టుకని
హ
స్టవ్ మింద ఆయిల్ పెట్టి ఉమ్ దాంట్లోకి తిరగవాతకి యేసెస్తాం కదా అ జిల్కరా ఆవాళ్ళు
ఆ
చెక్కను లవంగము
ఓకే మళ్ళీ మీరు దమ్ చేసే
అన్నీ వేసినట్టుగా పేస్ట్ చేసుకుంటాం కదా
ఉ
అవి యేసెది హలో
చెప్పండి
ఉమ్ అయినాక వెజిటబుల్స్ ఉండేవి వేసేది
ఉ
కొద్దీ సేపు మగ్గి నాకా భియం నానబెట్టుకో నిండేది
ఆ
ఆ బియ్యము ఏస్తాము వాటర్ ఫస్ట్ స్ట్ ఒక కప్పు తీసుకుంటే దాంట్లో రెండు కప్పులు అంత
అదే అదే
అ ఆ వాటర్ ఏసినాక అవి నాక ఆ బియ్యం యేసుకొనేది
మళ్ళీ ఇది చేస్తారు కదా పుదీనా కొత్తిమీర
ఆ ఏంది మిక్సీలేకీ కదా యేసెది
ఆ అది చెప్పలేదు కదా దాని అడిగిన అంతే ఆ ఆ
ఫస్ట్ లోనే మిక్సీ చేసేదానికి అని చెప్పింది
హ్మ్ చెప్పండి ఆహ్
ఫస్ట్ లోని మిక్స్క్ కొత్తిమీర పుదీనా ఏమి అల్లము అవి వేసుకుంటారు.
అదే అదే
మ్మ్ మ్ నార్మల్గా ఆల్లేకి పలావసంబంధింటే యాలకులు, జీలకర్ర, ఆవాలు,
లవంగాలు
మో మిరియాల్లు అన్నీ వేస్ కుంటాం తరువాతిలకి తిరువాతి మగ్గినాక టేస్ట్ దీంతో క రబీ వేస్ అది మధి మొల్సినట్టే వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోండేది అవి వేసుకుంటాము అంతా అయినాక ఆ వాటరు మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోండల్లా ఒక కప్ వేసుకుంటే రెండు కప్పులు వాటర్ ఆ వాటర్ వేసి అది బాగ మరి అయినాక కాల్ చేస్తాము కాాల్ రెజర్వేషన్ సార్ రైస్ దా అదే అనేవ్ బియ్యం నాన పెెట్టుకుంటాం కదా అదేస్తాము. ఇంగా అదంతా ఆ ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ కొసేపు ఉన్నాక చిన్న మంటంద పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ అట్లా ఆఫ్ చేసుకోవాల. మ్మ్ పలావు లోకి నార్మల్గా మసూరు బజ్జీ చేస్తారు ఆమె అమెంటే కరెక్ట్ దోస సరే అవి కట్ చేసుకుంటారు కాంబినేషన్ కి మసి బజ్జి వచ్చేసి అల్లని చేసుకోవచ్చు ఉత్త పెరుగు వేసుకొని ఇవి కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదా అంటే పెరుగులక అన్ని చిన్న చిన్న కట్ చేసుకొని అన్ని యాడ్ చేసుకొని అవి వేసుక నువ్వు అట్లా అనకు నచ్చవు
ఓకే బట్ ఇంకోటి ఏమంట అంటే పలా్ లాగే వెజటేబుల్ పలావ్ కూడా ఉంటుంది ఉంది పలావ్ వేరే వెజిటబల్ పలావ్ వేరే
ఆ ఓన్లీ పలావ్ పలావ్ అనేది అది వేరే వస్తుంది వెజిటేబుల్స్ ఉండేది లేదా సేమ్ అంత మే మసాలాను అంతా సేమే తదే వెజిటబుల్స్ ఉండేది లేద ఆ దీంట్లోకి వెజిటబుల్ పలావ్ లకి వస్తాయి అంత వెజిటేబుల్స్ అంత ఆ పలావ్ ఆంధ్ర సైడ్ ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా నాన్ వెజ్ చేసినప్పుడు
ఓకే అది చేయాలి మేము మీరు చెప్పినారు కదా అట్లా నేను కూడా చేసి ట్రై చేస్తాను
ఉ
ఎప్పుడనన్న అప్పుడు వచ్చి ట్రై చేసి తినాలి బాగానే ఉంటుంది
ఉ
వెజిటబుల్ పలావ్ కూడా ఇంకా చానా పెట్ టారు అనుకుంట ఎందుకంటే పలావ్ అది ఏమన్నప్పుడు వెజిటబుల్ స్తే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి కదండి ఇప్పుడు క్యారెట్ కానీ బీన్ సో మీరు చెప్పింది ఇంకొకటి అంతా ఆ
కానీ ఇది ఎక్కువ ఎక్కువ్ తిని మసాలా కొంచెం తగ్గించుకొని పెట్టుకోవాలి మసాలా ఎక్కువ పెట్టుకొని చేేసుకున్నాము అంటే టేస్ట్ కోసము. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది
ఓకే ఓకే
నేను మీరు తినలేదా పలావ్
తిన్నాను పలావ్ తిన్నాను బట్ మీరు చెప్పింది తిని ఉంటాను బట్ అది ఎలా తెలీదా.
ఉ
సరే అండి ఉ
ఉ